వేజనే ఎసి హలో ఏం లేదు
చిన్నావా ఏకరా
ఆ మతు మ
మపోరా చిన్న వా ను
తెన్నా
ఏ మితాల్ మీ ఫ్రెడ్ చ
అ ఆ
ఏముంది ఇల్లో ఇప్పుడె కాలేజ్ పోయో చ్చినా వండు
కాలేజీ అయిపొయింది
అయిపోయింది ఈరోజు తొందర ఇసిపె ఎ మో మ్మాడు మీదయిపోయిందా
అంత
క్లాసులు జరిగినాయ ఈరోజు
ఆ
ఏమేం క్లాసు లు
హ్మ్ ఫస్ట్ సెకండు
హ్మ్ అన్ని సబ్జెక్టులు జరిగినాయి అంటానా,
ఆ
మీ చెల్ల వచ్చిందా
ఆ లేదు
రాలె ఇంకా
అవునా నా తమ్ము డు
తమ్మును వాళ్ళకి ఇంకా హాఫ్ డేస్ కదా అంటే రేపు ఎగ్జామ్ ఉన్నది కదా వాళ్ళకి టెన్త్ వాళ్ళకి
అహ
అయితే ఈ రోజే హాల్ డే నాట
వాహ
అందుకే ఈరోజు పోలేదట ఇంకా మీ అమ్మ వాళ్ళు ఏం చెత్తలు
ఏమున్నది ఏం లే
నీ ఫ్రెండ్స్ ఎం చెత్తారు
ఏం లే
హు ఉడక పొత్తందా చల్లగ ఉంద కొంచెం
తన్
హు ఏసీ ఉన్న ఏసి ఉన్నాక ఉడకట్లా పొత్తది అమ్మాయి
ఏసి పెట్టిద్దాం
మరి ఏసీ ఉన్నక ఉడుకు ఎట్ల పొత్తాదినీకు చెప్ప
మీ కాలేజీలో ఉందా ఏసి
మా కాలేజీ లే మ కాలేజీ లో ఫ్యాన్స్ మీ కాలేజ్లో ఏసి ఉన్నాది కదా ఉహమ్ ఇంకా ఏం చేస్తాలు కార్డ్స్ ఆడుతాల్లా ఫ్రెండ్స్ పండుకున్నారు
ఆడుతలే
ఆడతలెరా మరి సైలెంట్‌గ ఉన్నాది మరి మీ రూమ్ లో
వేంట నే
చదువుకుంటారా రికార్డ్స్ ఇచ్చిరా కొనుక్కున్నారా
లేదు ఇంకా
అయ్యో మరి ఎప్పుడు కొనుక్కుంటారు
కొనుక్కోవాలి ఇగ
ఎంతట ఎంతట
ఓ ఒక్కటి హండ్రెడ్ రపీస్,
హండ్రెడ్ రూపీసా రెండు తీసుకుంటారా, మీ కాలేజీలైనా బయట తీసుకోవచ్చా,
బయట తీసుకోవచ్చు మా కాలేజీలో తీసుకోవాలి
ఉహు మరి ఎప్పుడు ఊగాదికి పోయినప్పుడు రాయల్లా లేదా మల్ల కాలేజీకి వచ్చినంక నా
ఆ చెప్పలేదు నువ్వే చెప్పు
అడగపోయిళ్ళు మరే
అడిగలే మీరు
ఇంకా ఫుడ్ మంచిగుంటందా
అట్నే ఉంటది మీ కాడ
మాకాడ క్యాంటీన్ ఉన్నది కదా ఫుడ్ మంచి తినలేక నల్లపోయి తింటారు మీ కాలేజీ లో లేదా హలో
లేదు
లేదా ఊహూ ఇంకేం చేత్తానావ్ మ్ హూ మీ అమ్మ వాళ్ళిట్లా ఏం చేత్తారు కరువు పనికి పోతాల్లా
పోతారు
ఊహూ ఎంతట ఒక్క రోజుకి
ఏమోనే తెల్లే
అడగలేదా నువ్వు ఊహూ నువ్వదిది కోతాన్నావా మరి
పోతాన్నా పోతాన్నాము
పోతా అనుకుంటానా రేపు నువ్వెప్పుడు పోతావ్
పిలిస్తే పోతా
ఊహూ ఎవళ్ళచ్చి తీసుకుపోతారు
సెల్ఫే పోతావా
మ్మ్
పోయేటప్పుడు మరి నాకు కలిసి పో కలుత్తావా పోతావా అట్నే ఏమో చూత్తా కదా కలుత్తావో పోతావో ఉ ఇంకా చెప్పాలి ఇంకా మీ ఊర్ ల విశేషాలేంటి ఈ మధ్యలో ఎవరి పెళ్ళికైన్నా అటెండ్ అయినావా
లేవు
టెన్త్ క్లాస్ ఫ్రెండ్సో ఇంటర్ ఫ్రెండ్సో అటెండ్ కాలే
ఎందుకు
పోలేదిక
అయ్యో మీ ఫ్రెండ్స్ ఫీల్గారా నువ్ పోకుంటే
ఎలేం కారు గట్ల
మరి నీ పెళ్ళకి ఎవళ్ళొత్తారు
రాకున్నునేమో
మ్ ఒకటివే నువ్వు పెళ్లి కొడుకుంటే సరిపోయనా
అంతే
వామ్మో మంచిగ పైసల్ తక్కువైతయి ఇగ ఇంటికనే గుళ్ళె చేసుకోండి అయిపోద్ది ఈ ఏరు ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే ఫంక్షన్ పైసలు కావాలి ఇప్పుడు మరి పెళ్ళి ఈ సమ్మర్ల చేస్కుంటావా
ఏ లేవు
ఆ ఇప్పుడు మరి
థర్టీ త్రీ ఇయర్స్
ఇంకా త్రీ ఇయర్స్ దాక ఉంటవా చేసుకో అసలే అబ్బాయిలు దొర్క్త లేరట మీ చెల్లె యిట్ల పోతారా స్కూల్కి పోయిందా మీ చెల్లె
పోయింది.
ఆఫ్ డే స్కూసా ఫుల్లేయినా హాఫ్ డేనా ఫుడ్డేనా
ఫుల్ డే
అయ్యో ఎండ కొడుతంది హాఫ్ డే స్కూల్స్ పెడ్తలేరా
ప్రైవేట్ స్కూల్ కదా
ప్రైవేట్ స్కూల్ అయితే ఆఫ్ డే స్కూల్స్ ఉండయా
ఉండయి.
ఏ ఉంటాయి. మరి మా తమ్ముంది కూడా ప్రైవేట్ స్కూలే ఏం కర్రీ చేసిండ్రు మీ హాస్టళ్ల
వస్త
మా హాస్టళ్ల సాంబార్ గోంగూర పచ్చడా మీ ఫ్రెండ్ బా ఒర్రుతుంది ఎవరామె సైలెంట్ ఉండమని చెప్పచ్చు కదా హలో మీ ఫ్రెండు బాగనే ఒర్రుథన్లు కదా మీ ఫ్రెండ్స్ పండుకున్నా ఏం చేత్తనవ్
ఏం లే
మ్ తిన్నావా
తిన్నవా
తిన్న.
సాయంత్రం ఏం కర్రీ పెడతరు.
సాయంత్రం చిక్కుడుగాయ, సాంబార్ పెడ్తరు కావచ్చు ఈ రోజు మీకేం కర్రీ పెడతరట
చిక్కుడుకాయ్
మీకు మాకు సేమేనా ఇంకా చెప్పాలె ఎట్లుంది వెదర్ బా ఎండ బాగా కొడుతుంది. ఓయ్ ఫ్రిజ్జు కరబైదన్నవ్ కదా చేపించిన్రా మరి ఫ్రిడ్జ్ ఖరాబ్యిందన్నారు కదా చేపించిన్రా అంటున్నా చెపించిన్లా ఇంకేది మంచి సల్లనీల్ తాగుతన్నావ్ కదా మ్ ఇంకా చెప్పాలి నువ్వే
ఎప్పుడు పోతన్నవ్
ఇంటికి రేపు పోతా అనుకుంటాన్న
హాలిడేసా
ఆ
హాలిడేసా
ఆ హాలిడేస్ ఏమో మండే నుంచి కాని నేను రేపు పోదాం అనుకుంటానా ఇంకా చేప్పు నువ్వే ఫ్యాకల్టీ మంచిగా చెప్తా అలా ఏమేమి సిలబస్ అయిపోయింద అయిపెందా
లేదు ఇంకా
ఉహు ఎంతవరకు వచ్చింది టు చాప్టర్స్ అయిపోయినాయా మాదియితే ఫిజిక్స్ అయిపోయింది త్రీ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వ్చన్స్ చెప్పిండా మి సార్
చెప్పిన్
చదువుకుంటావా మరి ఆ ఇ ఎప్పుడట మరి ఎగ్జామ్స్ డేట్ ఇచ్చిరా
ఇచ్చింది
ఎగ్జామ్ కి డేట్ ఇచ్చింరా